మా చేసిన
ఉ
ఏంటి నా నవ్యా దచ్చేసింది గదా వచ్చిందిగా
అరే ఇట్లానే కిందకి పోయినాం కదా పప్పాయి దేయచ్చు కదా ఆ ఇప్పుడు బో మరి ఎ కలాన్ రూమ్కి బోలేగా
వచ్చేశ్న వైను
మీరుంకొచ్చేశిన్వ
అమ్మా వచ్చేసిన ఒక్క నిమిషం ఆగు
ఉ ఏమైనా అన్నావా
అబ్బ హలో
ఆ
హలో
ఏమైనా అన్నావా
లేదు
రెండు బనానాలు నీకెడ సరిపోతావే ఉ
సరిపోతైలే
ఎందుకు నువ్వు నిర్ణయం తీస్తునా తర్వాత నువ్వే బక్కగా అయితున్నావ్ మళ్ళా నువ్వే ఫీల్ అయితు బక్కగా అయితున్నండి నువ్వే ఫీల్ అయితున్నావు మళ్ళ నాకు బాలే పేషెంట్ లా ఉన్నా అని సక్కగా తింటే ఇవి ఏం కాదు ఉన్న బైసపులు పోయింది నీవి ఎందుకు జేస్ నవేమ నువు నీకే నువ్వు ఇట్లా చేస్తావు తెలుసా నువ్వే నీ బాడీని రూయంజస్తున్నావు చక్కగా ఉండకుండా ఎందుకే ఇట్లా చేస్తా నాకు చెప్పును ఫస్ట్ థింగ్ అయితే ఆ ఏమన్నా నచ్చకపోతే తినవా నాకు అర్థం కాదు మళ నాకంటావ మల నాకంటవు అన్ని తినాలి అన్ని తిన ఏంటి
హ
సీజర్ ఎందుకు మల్ల ఉ
వీళ్ళ జూడు సీజర్ ఉండే
అరే పోయి పప్పాయ తీసుకురా తను నాకైతే కోపం మస్తుంది చూడు పోయి పప్పయ తీసుకురాపో
సెవ సిక్స్టీ ఫ
హలో
హలో
పోయి పప్పాయన్న తీసుకురా పీరియడ్స్ లేదు నీకు బా ఇన్న అసలు నువ్వు ఈ బాడీని చూసుకుంటున్నావా పీరియడ్స్ లేదు ఎన్ని మంత్స్ నుండి పీరియడ్స్ లేదు నీకు అసలా
ఆ
ఆ
సరే
ఏంటి అసల నువు ఇంత సీరియస్ తీసుకోవట్లేదు నీకు అర్థమే కాదు ఇట్లాంటి మా మ్యాటర్ ఎంత ఇంపార్టెంట్ కాదని నీకు తెలుసా ఒకటి పిరియడ్స్ నీకు ఒక్కటి చెప్తా నీ పీరియడ్స్ నీకు టైమ్ ల రాకపోతే దాని మీనింగ్ ఏంటి తెలుసా నువ్ ఫ తల్లి గాదని అంటే నీకు పిల్లలు పుట్టవు అర్థం చేసుకో నువ్వే నీకు పిరియడ్స్ టైం టైంలో రాకపోతే దాని మీనింగ్ ఏందంటే నీ బాడీ ఫర్టైల్ కాదు అని నీకు పిల్లలు పుట్టరు సక్కగా పుట్టినా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అర్థంమైతుందా నీకు ఇవంతా ఎంత సీరియస్ అని చెప్పి
అర్ధం అయితుంది
మరి ఎంత లైట్ తీసుకుంటావు ఏంటి అప్నుండి అంటున్నా పప్పాయ దీను జింజర్ దిను ఏమన్నా జేయ్యి అంటే ఏం లే అరే కొంచెం నడుస్తే కూడా బెటరె నడవడం కూడా నీకు చేత కాదు నీకు అసల నీ ఇష్టం తను నీ బాడీ నువ్వు రుయిన్ చేస్తున్నావు నేనైతే జస్ట్ నీకు అడ్వైస్ ఇస్తున్నా అంతే నీ బాడీని చక్కగా జూసుకో అని జెప్పి ఏం దినవు నిన్న కూడా లంచ్ దినలే అ
ఓ
ఇష్టం తను నీదే బాడీ నీ ఫ్యూచర్ జనరేషన్స్కె ప్రాబ్లమ్ వస్తది నేనేం చెప్పా
అ
నువ్వు ఎవరితో పెళ్లి చేసినా నీ ఫ్యూచర్ జనరేషన్స్ లోనే ప్రాబ్లం వస్తది ఇట్ల ఎస్తానవ్ ఇప్పుడు కూడా నువ్వు సీరియస్ గానే లేవు ఆడ ఎడో చేస్తున్నావు చేతుల్లనే ఓపెన్ చేస్తున్నా ప్యాకెట్ ఇగో
ముంచిగ ఉన్నాయ్ అవి
కొనుకో పో
నేను కూడా తీసుకుంటా
అబ్బ ఎంత జల్దీ తీసుకుంటా నేను కూడా నిన్న దాకాయితే పైసలు సేవ్ చేస్తా ఏమేమో అన్నా ఇప్పుడేమైంది ఆ హలో
మా డాడీ కాల్ చేస్తున్నారు